హలో
హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు ఆ బావున్నామండి అయిందా అండి భోజనం
ఆ అయిందండి ఇప్పుడే మీది
ఆ జస్ట్ నౌ తిన్నాను అలా బయట వచ్చి కూర్చున్న
ఎట్లుదండి అక్కడ క్లైమేట్
క్లైమేట్ ఏదో అండి ఇక్కడ వర్షాకాలం ఏదో ఎండాకాలం ఏద్ దో చలికాలం ఏదో కూడా తెలియడం లేదు
అవునా
మ్ అవునండి ఏం తిన్నారండి
నేనా
ఆ
అదేమంటారు మీ సైడ్ మా సైడ్ అయితే చిక్కుడుగాయ కర్రీ అండి
కే చిక్కుడుగాయ అంటే దాంట్లో ఒకటి లేయర్ ఉంటుంది ఇట్లా యూ షేప్ లాగా దాంట్లో విత్తనాలు వస్తాయ్ అవ
కాదు కాదు కాదు కాదు మీరు నాకు తెలిసి మొటిక్కే అనుకుంటారు అనుకుంటా
ఆ మెటిక్కే అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి
ఎమోనండి అంత ఐడియా లేదు
గ్రీన్ బీన్సా ఎదో సథింగ్ ఆ బీన్స్ అంటార ఆ
గోరు చిక్కుడుకాయ లేదా మొటిక్కాయ అంటారు మీరు నాకు తెలిసి
ఎంటమా పర్ తమైంది నేను ఇంగ్లీష్ లో అడుగుతున్నా ఏమంటారు అని దాన్ని గ్రీన్ ఏదో బీన్స్ అంటారాండి
బీన్స్ అంటే మామూలుగా సాంబార్ లకెసేది
ఆ అదే అది ఆ టైప్ లోనే నేమ్ ఉంటుంది దానికి గ్రీన్ బీన్స్ ఏదో సంథింగ్ మర్చిపోయిన ఆ
పేరు తెలీదు ఆ కర్రి ఇంకా కబాబు తిన్నానండి
కబాబ్ ఇంట్లో చేసుకున్నారా బయట ఎంత అండి అర్ధ కేజీ తెచ్చుకున్నారా
ఏమోనండి మా అన్న తెచ్చినాడు
ఏన్న కలిసి ఉంటారా మీరంతా
అంటే మా పిన్ని కొడుకు మా ఇంట్లోనే ఉంటాడండి
అవునా
ఆ
వాళ్ళదేవురు
ఈ ఊరే కొంచెం వాళ్ళ రోడ్లో ఇట్లా మేము లోపలికున్నాం ఇట్లనే అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అయితంది మా ఇంట్లనే ఉంటండు
ఓ మీరంతా కలిసే ఉంటారా
కలిసి అంటే ఏం లేదు మేము నలుగురం కదా
ఈ కాలంలోనే అలా ఉండడం అంటే చాలా గ్రేట్ కదండి మా సైడ్ అసలు అంటే
అంటే అన్ని ఒక్కటే ఉండేది ఇంట్లో మామని వాళ్ళమ్మ వాళ్ళు ఏం కాదు మా అన్న మా ఫ్యామిలీ
ఊ నేను అంటున్నా అంటే మామూలుగా ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం మా బాబాయ్ కొడుకులు అంటే మాట్లాడతాము కలిసి ఉంటాము అంతేగాని కొంచెం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి ఒకవేళ నేను వాళ్ళ ఇంట్లో ఉండాలనా కొంచెం అలా కుదర కదా అంటే ఈ కాలంలో కూడా బాగున్నారు ఒక అండర్స్టాండింగ్ పైన అంటున్నా
ఊ తప్పదండి మాముూలే మాకి ముందు నుం చి అంతేనంట మా వాళ్ళు ఎవరో ఒక ఒకరిని మేం చి చిన్నగా ఉన్నప్పుడు అంతా మా పెద్ద నాన్న కొడుకుని మా పెద్ద నాన్న కూతుర్ని చూసుకున్నారంట వీళ్ళే
ఓకే
ఆ మేం పుట్టక ముందంతా
అవునవునులే
ఇంకా ఇప్పుడు ఎవరో ఒకరు వస్త ఉంటరు మాకి ఆ
నేను లావు తగ్గాల అనుకుంటాన ఏమన్నా సజెషన్ సజెషన్స్ ఇవ్వగలరా
మా అన్న అంటున్నా కదా మా ఇంట్లో
ఆ
ఎన్ని ప్రయోగాలు చేసడు తెలుసా మా అన్న వెయిట్ ఉంటాడు కానీ ఎంత కేర్ తీసు కుంటాడు అసలు ఆ ఏమేవో తాగుతాడండి ఒట్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా ఇంటికి ఒ కొన్ని రోజు జులు మార్నింగే ఇది తి లెమను తేనె
ఓకే ఊనున్లే హాట్ హీట్ వాటర్ లో
అది అది ఒకసారి కొన్ని రోజులు తాగినాడు మరి ఆ సీట్స్ ఉంటయి చూడండి చియా సీడ్స్ నైట్ బా ఉడు ఇది నానబెట్టి
ఆ
మార్నింగ్ వాటిలోకి ఇవి మళ్ళీ తేనే ఇవి సథింగ్ వేసుకుంటారు అనుకుంటా అవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో వాము
ఓకే అది ఊనున్లే వామ్ని వాటర్ లో నానబెట్టి పొద్దున్న తాగుతారేమో
వేడి చేసుకొని ఆ పొద్దునే ఎంటి స్టమక్తోనే
ఓకే
తీసుకుంటాడు ఎన్ని చేస్తాంటాడో
ఇవి ఉంటాయి కదా అండి లవంగాలు అంటే ఐడియా ఉందా మీకు లవంగాలు
అవునవును
ఆ లవంగాల్ని నైట్ నీళ్ళలో నానబెట్టుకొని మళ్ళ మార్నింగ్ తాగితే తగ్గుతా నిజమేనా అదీ
ఏమో అండి అన్ని యూట్యూబ్ లో అట్లనే చెప్తారు నాకు తెలిసి మనం స్ట్రైయిన్ అయితే తప్ప అవి తగము అంటే మనం కష్టపడాల్సిందే ఖచ్చితంగా ఊరికి కేేవి బోవుగద
అవును అది అర్థంగాట్ ఇట్లాంటె నేను జిమ్ పోవాలనా లేకుంటే ఓన్లీ ఫుడ్ ఒకటి డైట్ చేస్తే చాలా అసలు ఏం చేయలో నాకు అసలు అర్థమే కాడంల
ఫుడ్ ఒకటి డైట్ చేస్తే కూడా కాదండి మనము మనం బాడకి పని పెట్టలా ఇప్పుడు ఎక్ససైజ్ ఉంటాయిగాదా
ఆ
నువ్వు జిమ్ పోవాలంటే డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయ్యాలా వాళ్ళు చెప్తారు అప్పుడే
అవును మా ఫ్రెండ్స్ ఏమంటారు జిమ్కి పోతే బెటర్ ఏమో తగ్గుతావు కదా అట్లా జిమ్ కి పోవాలంటే నాకు టైం సట్ కా దని నా ఆలోచన అండి ఇప్పుడు చూడండి నేను సిక్స్ కి వస్తానా
అంటే ఈ నైట్ టైమ్స్ కూడా పోవచ్చు నువ్వు పోవాల అనుకుంటే నువ్వు వచ్చిన తర్వాత వన్ అవర్ కేటాయించుకో దానికోసము
ఉ అది కరెక్ట్ నాకు రూమ్ లో చేసే పని ఉంటుంది కదా అది ఆలోచిస్తున్నా నేను
ఏం పని ఉంటది
అంటే ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవాలి కదండి
మామూలుగా అండి ఇంక ఒకటి కావాలంటే ఒకటి ఏదో ఒకటి వదులుకోవలా
అందులో ఇక్కడ చాలా కాస్ట్ అండి ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ సాండ్ ఏమో అంట ఇయర్ కి
జిమ్కా ఈడ ఏందండి నాకు తెలిసి థౌజనో
అక్కడ మన మన సైడ్ తక్కువే అండి థౌసండ్ కడితే వన్ ఇయర్ పోవచ్చు
ఆ వన్ మంత్
అవును ఏ లేదు థౌసెండ్ వన్ థౌసెండ్ టూ థౌసెండ్ కడితే మన సైడ్ ఇయర్ కు ఉంటుంది
ఆహా ఏమో వన్ మంత్ కి ఎయిట్ హండ్రెడ్ అని విన్నా
ఇక్కడ ఏందండి ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఏ అయ్యో అసల్ అయ్యే లేదండి
చాలా ఎక్స్పెన్సివ్ లేండి.
మందుకు తీసుకున్నా కా చానా కాస్ట్ ఉంది. నేనేం అనుకున్నా అంటే ఇంకా దాన్ ఖర్చు చేసే బదులు. కొంచెం ఫడ్ తగ్గిద్దాం అనుకున్నా ఫుడ్ తగ్గించినా అండి. మార్నింగ్ ఒకే ఒక ప్లేన్ దోశ తింటా అండి అంతే.
ఫుడ్ తగ్గించిన మార్నింగు. తొందరగా లేసి వాకింగ్ కి పోయేదే రన్నింగ్ కి పోయేదో కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి కదా. వెయిట్లాస్వి అవి చేయడము. ఈవినింగ్ అట్లా పోవడము చేయాల తిన్న వెంటనే వాకింగ్ చేయడము.
అదే కదా ఏదా. డి నాకు ఒగోసార్ అనిపితుంది ఇప్పుడు ఏదైనా షాపింగ్ పోయినా అనుకోండి. మామూలుగా డ్రెస్ తీసుకునేనికి షర్టు. డబల్ ఎక్స్ ఎల్ తీసుకుంటే కొంచెం అంటే మరీ అంతా కాదు జస్ట్ పొట్టకాడ కొంచెం టైట్ అయ్యి. అట్లన్ చెప్పి త్రిబుల్ ఎక్సెల్ పోదామ అంటే చానా లూజ్ అవుతుంది. ఆ నాకు అసలు ఎటు కాకుండా అయిపోతుందండి నాకి బట్.
నువ్వే అట్లా ఫీల్ అయితాన్నావంటే నేను కూడా ఫీల్ అయితున్న తెలుసా ఈ మధ్య.
లే లెండి అమ్మాయిలు మాక్సిమం లావు ఉండరు.
ఏమో ఖాళీగా ఉన్నాం కదా.
ఆ. నేను అనుకున్నానా డైటింగ్ చేస్తున్నే తగ్గుతా అని కానీ ఈ రోజు కొంచెం రూమ్ లో చేసుకుని తిన్నాము. బా మనస్ఫూర్తిగా తినేసిన.
అట్లా ఎందుకో కొన్నిసార్లు అట్లా ఉండ బుద్ధి కాదు ఏం ఉండేదు బతికేది కొన్ని రోజు.
ఆ అదొకసారి అనిపితుంది నాకి ఉండే కొన్ని రోలు నచ్చినేది తిన్నాము ఉండేది అంద్. తిన్నాము లావు సన్నగా అనేది పెద్ద కథగాదులే అయ్యేరోజు అయితాము. తగ్గేరోజు తగ్గుతాంలే ఎందుకు అట్లా ఉండల్లా రేపు పొద్దున్న ఏమేం జరగచ్చు అ.
అదే అనుకుంటామా. కొన్నిసార్లు ఇట్లా అనిపిసాది వాళ్ళందరూ బాగున్నారు కదా డ్రస్ పర్సె.
అవునండి అందరూ మంచిగా డ్రెస్ ఉంటది ఉమ్ నా. కనిపిస్తుంది నేన్ లావు అంటూ ఏం లేనండి వెడల్పు అట్ల అంతా ఏం లేను. జస్ట్ పోట్ట ఒకటి కొంచెం మందికి ముందుకు వచ్చింది అంతే.
ఆ ఆ అంటే హైట్ తక్కువ కదా అట్లా కనిపిస్తా.
ఆ అందులో హైట్ తక్కువ అండి ఎందో అండి. ఈ హైటు ఈ వెయిటు మళ్ళీ ఇంకా మా అమ్మ వాళ్ళు చెప్తానే ఉంటారు. చిన్నగావ్వు రే పొద్దున్న మ్యారేజ్ కి వెళ్. తే చూసే వాళ్ళ మంచి కనపడి ఉంటారు మా అమ్మ వాళ్ళు వాళ్ళు తలకాయ తింటారు ఓ పక్క.
అది ఇంగా పెద్ద సమస్య.
ఆ ఇంట్లో వాళ్ళు అట్లా అంటారా ఇంకా మా ఆఫీస్ లో వాళ్ళు. కొంచెం చిన్నగా తగ్గించ్చు కదా పొట్ట బాగా కనబడిస్తావు అట్లా అంటా. ఏందండి ఏం చెతే తగ్గుతాండి నాకు అసల. తమ తలకాయ్ నొప్పితిండి ఓగోసారి ఆలోజితే.
మనసుకు తీసుకోండి ఆ మాట బాధగా. అదే మోటివేషన్ అవ్వండి. తగ్గిపోతావు అంటే కొంచెం ఆ.
చెప్తున్నా కదా పొద్దున. నేను మామూలుగా తినేది రెండు ప్లేయిన్ అన్నా లేకుంటే ఒక ఎగ్ దోస తినేవాడిని దాంట్లో ఆఫ్ ఆఫ్స కానీ సగం తగ్గించేసిన జస్ట్ ఒక ప్లేయిన్ దోశ చిన్నది
అయినా తిన్నడం తగ్గిస్తే అంత రిజల్ట్ రాదు నాకు తెలిసి మాములుగా ఎక్ససైజ్ ఉంటాయి కొన్ని ఏగర డము మనం అదే అన్నీ మూవయితేనే కదా తగ్గేది
అవునవును అది కరెక్టే అనుకోండి
నువ్వు రూమ్ లోనే ఉంటావు కదా పొద్దునే లేసి వెంటనే బయటికి పోకోల్సిన అవసరంలా రా కొంచెం జం పింగ్ స్ట్రెచింగ్ ఇట్లాంటివన్నీ స్కిప్పింగ్ కావాలంటే ఇవి చేస్తే చాలు అంటే ఖచ్చితంగా వదలుకోకుండా కంటిన్యూ చేయల్ల ఒకటి ఏమన్న అనుకున్నాం అనుకో
అవునవును మధ్యలో వదిలి పెడితే మళ్ళీ కష్
ఆ నేను అనుకుంటా నేను నిద్ర లేవడమే లేటు
మాకు ఇంకోటి ఏంటంటే మాకు అసలు టైమింగ్ కూడా అసలు సె ఎటు కాకుండా ఉందండి ఇక్కడ అదే నా బాధ మార్నింగ్ ఎయిట్ బస్ వత్తుందా ఇంగ లేసేదే సె సెవెన్కి ఆ బస్ ఫెసిలిటీ ఉందనమాట మాకి ఫ్రీ బస్సేలేండి ఫ్రీయే డబ్బులు ఏం లేదు ఆఫీస్ బస్సే సెవెన్ కి లేెత్తా ఎయిట్ లోపు రెడీగాల్ల ఎట్లయితుందండి వన్ అవర్
ఆ అందుకే మార్నింగ్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈవినింగ్ ఉంది కదా నువ్వు ఈవినింగే ప్లాన్ చేసుకోవాల ఇంకా ఏమనుంటే
కదా అవునవును ఈవినింగ్ అయితే నాకు టైం దొరుకుతుందండి అంటే నేను మహ అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నే కర్రీ చేయాలనుకోండి కర్రీ అడ దానిపైన స్టవ్ పైనే కుక్కర్ లో పెట్టి ఈడ బయట చేసుకోవచ్చు కదా
బయట ఇంటి ఇంట్లో ఉంటే జిమ్ పోవాల అంటే ఇప్పుడు చాలా మంది ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు
జిమ్ముకి అవును ఏం చెత్తే బెటర్ అంటారండి నాకు అర్థంగాట్ల
కొన్ని రోజులు రూమ్ లోనే ట్రై చేయనికి కాని కుదరతుంటన్నావు బయటికి పోవడానికి
ఆ ఒకా వన్ మంత్ ట్రై చెయ్యి వన్ మంత్ చేస్తా రూమ్ లోనే చిన్న చిన్నగా అంటే ఇట్లా ఏమంటారు సిట్అప్స్
చెక్ చేసుకో ఇప్పుడు
ఉ
కొన్ని రోజులు అప్పుడే డైట్ మెయింటైన్ చెయ్ ప్లస్ ఎక్సర్సైజ్ చెయి ఎక్సర్సైజస్ రెండు డైట్ మెయింటైన్ చేస్తే ఇప్పుడేమో రిజల్ట్ వస్తాది కొం
చూద్దాం నేను ఎంత నైన్టీ వన్ ఉన్నా అండి
అంతుండకూడదు మరి
ఆ నా హైట్ కి నేను ఉండాల్సింది సెవెంటీ ప్లస్ అంతే
ఊ
నాకు అంతేంలే ఏ లావు ఓకే నాకు ఆ నైంటీ ఉన్నా హండ్రెడ్ ఉన్నా అది ప్రాబ్లం కాదు పొట్టగొట ఉండకో ఉంటే చాలని నా బాధ ఆ పొట్. ది కారంగా కనపడుతుందండి చూసే వాళ్ళకి కూడా మంచిగా ఉండదు అప్పుడు నేనులుజ్ లూజ్ షట్. ఫట్లు వేసుకుంటేనే బాగా కనబడిస్తా కొంచెం ఫిట్ వేసుకుంటే ఇంకా అవలాగి ఉంటది అసలు.
ఎప్పుడు కామనండి పుట్ట అందరికీ వస్తుంది ఏమంటే కొంతమందికి. పెళ్ళి అయిన తర్వాత వస్తది కొంతమంది పెళ్ళలికి ముందే వస్త.
ఇంకోటి ఏంటంటే నాకి ఇప్పుడు ఏమన్నా తిన్నాన్ అనుకోండి. ఫుడ్ ఐటమ్ అయితేనా మామలుగా రైస్ ఐటమ్ కాచ్చు ఇకోటి ఏనా కాచ్చు. నాకు బాగా వంటుతుంది అనమాట అండి బాగా వండేస్. ఉంటుతుంది ఇంక్రీజ్ అయిపోతా వెయిట్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే ఉన్నారు ఇద్దరు ముగ్గురు అంటే. బక్కగా ఉన్నారు బట్ నాతో పాటు తింటారు నాక కొంచెం ఎక్కువ తింటారు బట్ అయితే వాళ్ళది. కానీ ఏం చేంజ్ ఉండదు వాళ్ళతో సేమ్ ఉంటరు వాళ్ళు.
కొంతమంది అంతే.
నాకు అదే అనిపిస్తుంది నాకు తొందర ఉండుతా అని చెప్పి చేస్తున్నాం అండి రేమి వెళ్లి. జిమ్ చెక్ చేసుకుంటా రేపు నైట్ టైమ్. నేపు నైట్ టైమ్ కూడా మాక్సిమం తక్కువ తినేకే చూస్తా చూద్దాం నెక్స్ట్ మంత్ రేప రేప్ ఎట్లా ఫస్ట్ కదా డేటు. ఆ రేపు నుంచి చూద్దాం ఓ గోల్ పెట్టుకుందాం మళ్ళా మంత్ కి.
అ
ఆ రిజల్ట్ ఏముంటుందో ఏం కదొ.
చూసుకోండప్పుడే వాళ్ళ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఎందుకంటే. చాలా మందిని చూసుంటారు వాళ్ళు కూడా మనకు లాంటి వాళ్ళని.
జిమ్ కంటే పోయేకయ్యలేంది జిమ్ కంటే టైమ్ కుదరదు. అవునవును చిన్న చిన్నవి నేను ఇట్లా కొన్ని.